బద్దున విషా మన సాక్షన్ది లేదా నీకు
అసలుగా కొంచెం కూడా
ఇలా ఉంటాయి అలా
అడికిది పెట్టి అని పంపి దినిపేసి వచ్చి వెళ్ళలి
సిక్స్ థర్టీకి కా స్కూలా
సిక్స్ థర్టీకి నేను లేసాను ఎయిట్ థర్టీకి స్కూల్ థర్టీ కి మేల్కు వచ్చింది ఏ మెలుకువ వచ్చింది ది సరే ఉండి ఎం చేస్తానులే డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ చికాకు గా ఉన్నాయిలే అని అట్లా తుడుసుకొని ఇల్ ప బుజులు దలుపుకోని అం ఉండి అడికి ఎగ్గు పూరట్టేసి బాక్స్ పెట్టొచ్చ అ పంపించేసి సా సాయంత్రం ఐదింటికి తీసుకురావాలి
హ్మ హ్మ మరి నువ్వేం చేసుకుంటున్నావు ఇప్పుడు
నేను ఇగ్లె చేత ఇంకేం చేతం
హ్మ్ హూ
హ్మ్
సరిపోయింది నేను ఇంకా బ్రష్ చేయలేదు
ఇంకా బ్రష్ ఏ చేయలేదా హ్మ ఏం టిఫెన్ చేత్ మరి ఇంట్లో
దోశలు ఎస్తది మా మమ్మీ
హ్మ్ హ్మ అలోరో మిషాల కు ఫ్యామ్ వచ్చారంట
ఉనారు వాళ్ళు ఇప్పుడే బ్రష్ చేయడానికి రెడీ అవుతున్నారు
హ్మ్ హ్మ వెళ్తారంటా ఉంటారంట ఆళ్ళు
వెళ్తాం అంటునారు
హ్మ్
అళ్ళ బుడ్డోని ఆస్పటలో చూయించాలంటే జలుబు అంట
ఓ
హ్మ హ్మ్ ఓకే మరి వంట ఏం చేత్తున్నారు చికెన్ లది తెచ్చుకున్నారా ఇవాళ
నేనేల్లన్ ఇక్కడే ఉంటారంటే విన్నట్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చీరలు పెట్టుకుంటారంట ఆలూ కూడా చీరలు దానికి నేనందుకు పెళ్లిి కోడుకోల ఇంటికి ఆ
న్యూవ్ ఇక్కడ ఉండి ఎం చేతవ్ పో ఆడుంటాడు గా మీ ఫ్రెండు
ఆ పప్పు భోజనం
ఓ పర్లేదులే ఈ వాళ్ళ నేను తినలే కాబట్టి చికెన్ మీరు తినకూడదు
గా ఓవరాక్షన్ దినే సెల్ఫిష్ అంటారు నష్టమే నా కోసం ఓ కోడి ప్యాన్ త్యాగం చేసింది కానీ దాని త్యాగం వేస్ట్ గా పోనివమంటావా
హ్మ్ హ్మ అంతేగా తినకూడదులే వాళ్ళ తిన్నక్
నువ్ తినట్లే గా ఎన్ని అయినా చెప్తావ్
ఆహా అయితే ఇప్పుడు మరి ఇంకొక అమ్మాయి ఉందిగా మీ ఇంట్లో మీ చుట్టాల అమ్మాయి ఆ పిల్ల పరిస్థితి ఏంది మీరాళ్ళ ఇంటికి వెళ్తే
ఆ పిల్లను బస్ ఎక్కించేతన్నాం
హ్మ్ హ్మ ఎక్కించేతునారా ఆ
మరి కుదరదు కదా అది సంగతి అట్లా అయిపోయింది
అట్లా అయిపోయింది పరిస్థితి ఇంకేం మరి హ్మ్ ఆ టిఫిన్ చిన్న అవ్వలేదుగా ఎవరు బ్రష్ చేయలేదు కదా నేను ఇడ్లీ చేశాను
అ
తింటానా చట్నీ చేసుకొని ఇప్పుడు తింటున్నాను మా తొమ్మిదిన్నర అయింది ఆకలి వస్తుంది మంటవి ఎనిమిదిగా
తెలిసు ఇష్టో చికన్ ఆడ పెట్టట్లేదా ఈ మధ్య
మేము చికెన్ ఆర్డర్ పెట్టట్లేదు బాగట్లే అది ఫ్రోజన్ చికెన్ వస్తుంది
హు
రేప్పుడైనా మనకు బంతకం బాగా ఉంటే కాని పెట్టుకోకూడదు మనకి అంత మెత్త గట్లో చిక్కు ఉంటు వచ్చదిగా పాట లో చికెన్ లా వచ్చేది మెత్తగా అబ్దామపదు అనే ప్రోజనే
హు హు
ఆ అందుకనే రెండు సార్లు పెట్టాను కాదు ఒకసారి పెట్టా బతుకమించిసలు సచ్చను నీచ కొంచెం నీచగా ఉంటుది వాళ్ళకి ఎక్కువ క్వాలిటీ ఉంటాయి కాల్టుగా ఉంటుది మెతుకుంటుంది రోజును ఇంకేం చేస్తాం అన్ని బళ్లేం అందుకే ఇంకా లేచినప్పుడు వెళ్ళు తీసుకొని వచ్చి చేస్తున్నాం లేచుకున్నది అ బాగుంటుంది
అవును అఐదు ఎలాట అయితే ఇద్దన్నలే అండి
ఆ అంతే పగా చికెన్ కూడా ఒక చోరుతున్న చోట ఇంకో చోటలా ఉంటది
ఉహు అదేదే
ఏ అందుక ఒక దస్తకాను
ఉహు ఇవాళ అయితే న వచ్చకును అనమాట మీకు
ఉమ్ అవును
సాయంత్రం వచ్చేస్తారుగా సాయంత్రం ఉండుకోవచ్చలే
ఊ
ఇవాళ మాగుణ నో చికెన్
మీ అందుకు రాదు
మా ఇంట్లో వాళ్ళులేరుగా
అ చా
అబదు అ మీటింగ్ కిల్రుగా హు మా అబ్బాయి స్కూల్ కి వెళ్ళిపోయాడు నేనొక్కదాన్న ఏం చే ది అడుకుపోద్దు న ఎగ్ పొరు టేస్ట్ పెట్టేసా
ఆ
తెచ్చుకోవచ్చు క దన్ని నైట్ తెచ్చి పెట్టుకోవచ్చు కదా
ఆ తేళ
ఉ
సాయంత్రా హు
ఇంకేం మరి
న్నాై ఏమి ఉన్నాయి ఏమిలేవు నువు చికెన్ బిర్యానీ చేస్తావా ఫ్రై చేస్తావా
హ చికన్ అయితే చాలు దాంతో ఏదైనా చేత
చికెన్ అయితే చాలా మటన్ చేయవా
అసలు నాన్ వెజ్ అయితే చాలు దాన్ని ఎట్లాయినా తినచ్చు ఏం చేసినా రుచి ఒస్తాది ఆ వెజ్ కూరల్ల అయితే ఉండవు
హ్మ్
అది
మటన్ చేయవాంటా
చేస్తాను చేస్తాను
హ్మ్
మీరు కుక్కర్ లో వండుతుంటారు ఏమో నేను మటన్ కూడా గిన్నెలోనే వండుత బాండీలో
ఆహా ఉడికిద్ద
ఉ కాకపోతే దనీకన్నా ఆరుగంట ఎక్కు బట్టిది
అరగంట హ్మ్ అంటే దాన్ని నానాబేట్టడం దాన్ని అంటారే ఉప్పు పసుపేసి అట్లా చేసేసి చేస్తావా
అంతే కొద్దిగా కాస్త ఎక్కువనే
అదే ఊరికే ఉప్పు పసుపు వేసి మటన్ కొంచెం గినీలో పెట్టటి మూత పెట్టేతే ఇంగకుపోతాయి కదా నీళ్ళతోటి అలా చేస్తావా లేదంటే కుక్కర్ లో ఉడకబేడుత వా
అసలు ఉడకబెట్టను డైరెక్ట్ వేస్తా మారినేట్ చేసి
ఆహా డైరెక్ట్ గా
హ్మ్
చెయాలి నేను కూడా నేను కైమా అట్లానే చేస్తా కుక్కర్ లో వేయకుండా
హ్మ్
పేస్ట్ అట్లే వేసి ఉడికినాక బాండిల వేసి ఫ్రై చేసే త అదే
డైరెక్ట్ గా ఇస్తేనంటే ముక్కకు మొత్తం ఫ్లేవర్ పట్టిది అన్నమాట ఫ్లెవర్ ఫ్లేవర్ పట్టేసిన దానికి చాలా తేడా ఉంటుంది
నేను ఉడకబెట్టాను మాములు కరీ డైరెక్ట్ చేసేస్తాన నేను కూడా ఉడకపేట్టను కైమా అయితే అలావుబట్టి ఫ్రై చేస్త కర్రీ అనుకో మొత్తం నూనెలో అన్ని మసాలాలు నన్నేసి చికెన్ లనే వేసేస్తాను కాతే ఒక రెండు విసిల్లు ఎక్కో వస్తాయి
ఆహా అదేలే చికెన్ కి మట్టన్ కి తేడ
హ
చికెన్ కి మట్టన్ కి తేడ ఉంది కదా అంటున్న మరి మీరు ఫిషూ ప్ర్రాన్స్ లాంటివి వందుతారా
ఫ్రాన్స్ వండుత ఏప్పుడన్నా ఫిషు తక్కువ నాకు చేసేది రాదు పోని చేస్తానటె కూడా యూట్యూబ్ లో చూసి తీసుకురామంటే జనాలకు ధైర్యం సరిపోక తీసిరారు
హ
ఫ్యాన్స్ మాత్రం చేస్తా
హూ హ్మ్
తక్కువలే వీళ్ళ ఎవరూ పిల్లలు సరిగా తినరని తీసుకురారు పెద్దగా చికెన్ మటన్ ఎప్పుడన్నా తెస్తాం
అయం ప్రహార్స్ పడల్ చంద్ర
తిన్ట్ నసా బ బా తింటాడు కాని నచ్చపెట్టాడు కొద్దు న వొద్దు అంటా ఉంటాడు వాడు నడుస్తేప్పుడుంటాడు
వతే లే చ లోగ రెస్ బ బిర్యానీ ప్రాన్స్ సూపర్ ఉంటది అది చేశారంటే అంత చేస్త యిపోయి రోజు
ప్రంత ప్రణ నువ్వు చేస్తావా
నేనేస్ ఫాన్స్ విట్టారు మమ్మన్ చైనా
ఆ
బ అస్తథారు
ఉ అయి స
అ
క మరి
ఏ ఉంది ఇంకా ఎనభై నిమిషాలు మనం ఏం మాట్లాడుకోవాలి వారు మనక ఎందు చెప్తారు సషోర్మహల్ మన మన ఇద్దరే వెళ్దామని అన్నాడు నన్ను
ఆ
కా సాయంత్రం ఫ్రీ అయి ఫోన్ చేస్తే కొనే వసుకున్నాం అన్నాడు అంగనేేందుకుడుత మళగాన్నను
కుదిరు
అంతే ప్రా అంటే అల్ లేకపోతలేదు నా ఆడ ఒకటి ఆధార్ కార్డ్ చదు కుప్పలాగా ఊరంతా నిన్న సాయంత్రం వాడ ఇంట్లో నా పేరు చెప్ప అమ్యి దగ్గరకి వెళ్లాడవాడు
ఆ
వాళ్ళ డాడీ ఫోన్ చేసిారా ఎక్కడికిళ్లారు ఇంకా రాలేదు అని అడుగుతున్నాడు నేనా అడికి వెళ్ళకపోయిన్నాన్న మా ఇంటికి వచ్చా కదా అన్నా
అ
అప్పుడమ అదేంట ఏదో రింగ్ ఏదోయి ఆ రింగ డంగద పల్గంట
ఆహా
అ ఉంటావు మరి ఈసారి నంద ఏమంటావా
ఆ చెయి
ఆఓ